నువ్వేం చేస్తున్నావ్ తిన్న తిన్నా నువ్వు తిన్నావా మాది ఇవాళ ఎగ్ మీదేం కర్రీ అ
హాస్టల్స్ లో ఎగ్ ఏ కావచ్చు
మా ది కూడా అదే కర్రీ ఎలినా ఎలినా రేప్ మాక్ టెస్ట్ ఉంది చదువుకోవాలి మరి భయో కామర్సిటిక్ సైన్ బయోటెక్నాలజీ
నా
అదేం
అనెను
అనా ఏ యూ అవునా ఎవరు వస్తున్నారు సెలబ్రిటీస్ మరి
సథింగ్ ఇంకా పోస్టర్ రిలీజ్ చేసారు కానీ సెలబ్రిట టీజ్ డీటెయిల్స్ రిలీజ్ చెయ్యలేదు
ఆ బయట వాళ్లకు కొందాం మరి ఇన్విటేషన్ ఆ అదే అంటే ఐడి కార్డు అదే సరే అంటారు కదా అందుకే ఆ ఓకే ఓకే ఒకవేళ వీలు అయి తు ద్దామని
య పక్క రా ఇమ్ ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా వస్తే తీసుకోని రా చిల్ అవ్వచ్చు కలిసి చాలా రోజులవుతుంది కదా
వస్తా వీలైతే పక్కా వస్తా నేను కూడా ఇంకేంటి
అది లాస్ట్ టైం మనం ట్రిప్ కే వెళ్దాం అనుకున్నాం కదా
అవును అవును భద్రాచలం వెళ్దాం అనుకున్నాం క
యా యా యా ఈ సారి ఈసారి అయినా ఎల్లాలి ఎవరీ టైమ్ అది క్యాన్సిల్ అవుతుంది
ఒక్కరికి వీలు తుకన్ వీలు అవుతలేదు ఈసారి పక్క వెళ్దాం మనం కూడా
ఉ ఎల్లాలి పక్కా మంచిగా ఎల్లి చిల్ అవ్వాలి ఇంకొక వన్ ఇయర్ అయితే కాలేజీ అయిపోతుంది కదా
అవునవును మనం కూడా మన ఫ్రెండ్స్ తో ఒక ట్రిప్ చే ఎయ్యాలి మెల్లగా ఏదైనా అనుకుంటే చాలు అవే వస్తా ఉంటాయి మైండ్ మొత్తం అవే రీల్స్ వస్తా ఉంటాయి చూడాలనిపిస్తోంది వెళ్లాలనిపిస్తోంది కానీ టైం కుదరత లేదు మనకి
ఆ నిజం అంటే అందులోని టెంపుల్స్ కదా సో అట్ల కొంచెం ఇబ్బంది అయిపోవాల్సి వస్తుంది ఒకరి తర్వాత ఒకరికి
అవును
బట్ మనందరం కలిసి వెళ్తే బాగుంటది
అవునవును వెళ్దాం ఒక్క రోజు ఇవాళ కాలేజ్ లో భలే జోక్ అయింది అస్ లు అందరు వచ్చిండ్రు వెళ్ళిపెండ్రు ఒక్కరు కూడా సరిగె క్లాసెస్ కీ చెప్పలేదు అందర్ రావడం ఫిఫ్ టీన్ ఫిఫ్ టీన్ మీనీట్స్ క్లాసెస్ చెపిండ్రు మంచ్ దేగాని ఒక ఆమె ఉంది ఇగ మేడం ఆమె చెప్పిందే చెప్ ఉనయా
ఇంకా అంతే గదనే అందరు వొదిలేస్తే దేవుడిక్ కూడా మనం బాగా ఎక్కువ చే త్ వన్ పిత్తది గావచ్చు అట్ల ఒక్కల్ నీ పంపుతడు ఇగ
ఆమె చెప్పిందె చెప్తుంది ఇంతీగ హెడేక్ అయితుంది అమె వాళ్ళ
ఆ ఇంకేం చెత్తం తప్పదు గదా కొందర్ని అట్ల భరించ్ తా లి వేర్ ఆప్షన్ లేదు మనక్
అవును మీరు మీ మధ్య ఎప్పుడైనా ట్రిప్ కేల్లిన్ రా మరి మీ ఫ్రెండ్స్
లేదే ఇంకా లేదు లైక్ క్లాస్ మేట్స్ కూడా ఎల్దామంటర్ గానీ తెలుస్ గదనే అమ్మాయిల్ క్.. అంత ఈజీగా పర్మిషన్స్ ఇవ్వరు ఇంట్లో...
న అవునవును మేము కూడా ఎల్ దాము మన్ అన్ కుంటాం గానీ అది క్యాన్సిల్ అయితది లాస్ట్ మూమెంట్ లో మొన్న మేమ్ జూడియోకి కేళ్ళిలమ్ తెలుసా సడన్ గా అప్పటిదప్పుడే ఇట్ల కూర్చొని ఆలోచిం షమ్మ లేదు ఎల్లిపెయినమ్ ఇగ
అవునా కలెక్షన్ ఎట్లుంది జూడియోలో
కలేక్షన్ బానే ఉంది అంటే ఆ.. నార్మల్ గ్ తీస్ కొందామని ఎల్లిర్ మా ఫ్రెండు ఈవెంట్
ఆ
ఇగ ప్రైజెస్ అయితే మాల్ గా లేవు చింపేసినట్టు.. ఉన్నాయ్ ఇంకా... ఇగ ట్రైల్ జేశి ఆనందపడి ఇ మళ్ళా వచ్చ్ శేష్ నమీగా..
అయ్యో..
ఆ అందుకే ఇగ ఏం తీసుకొలే ర్ మాల్ గా వెలోచ్ చేసినమ్
హ్మ్ మెదక్ దగర్ ఉన్నట్టుంది గదా ఎల్లిరండి మీరు కూడా
యా ఎళ్తమ్ ఎళ్తామ్ ఎళ్తమ్ గానీ ఇంకెన్ ఏంటోనే బాబు మా వోళ్ళో ఒకళ్ తర్వాత ఒకళ్ ఒకళ్ కోస్తే ఒకళ్ ఒస్ ఒకల్ రారు ఇంక్ బతిలాడుకోవాలి అందర్ని
ఆహ య మావోలయితే ఇగ ఆ మావోలయి తే చెంగ చెంగా వస్తానే ఉంట్రూ ఇంకా.. ఈసారి కేఫ్ కెల్ దామని ప్లాన్ చేస్తున్నాం
అవునా...
ఆ.. వస్తారా మీరు కూడా
యా యా కం కంప ల్ సరి వస్తాన్ నేను
ఎళ్ళేటప్పుడ్ కాల్ జెస్తము రండి మీరు కూడా పక్క
మ్మ్. య మా రూమెట్స్ శిందిస్ తీస్ కొనస్తాను ఇస్ పాసిబుల్
తీసుకొని రా ఉమ్ తీసుకొని రా పక్క చెప్పాలి ఎ విశేషాలు మీ ఇంట్లో అందరు బాగున్నారా
యా బాగున్నారు అంత్ తా నువ్వు ఇంటికెళ్ళావా రీసెంటుగా
ఎల్ళొచ్చినా మళ్ళీ వెళ్ళాలి ఇప్పుడు ఉగాదికి వెళ్ళాలి
అవునా
ఉమ్ వెళ్ళీనావా ఉగాదికి హాలిడేస్ ఉన్నయా వెళ్తున్నావా
ఉగాదికి యాక్చువలీ ఉన్నాయి బట్ అవి టూ డేస్ త్రీ డేస్ అనేవి తెలియదు సో దాన్ని బట్టి వెళ్తాం
నేను కూడా వెళ్ళాలి
ఎల్
ఊ సెకండ్ సాటర్డే హాలిడే లేదంటున్నారుగా మీకేమన్న చెప్పండ్రా
యా మాకు అంటే ఈరోజు మా మ్యామ్ క్లాస్ తీసుకున్నప్పుడు చెప్పారు ఇట్ల అ మీకు హాలిడే ఇంకేం డిక్లేర్ చేయలేదు ఉండొచ్చు అని
అప్పుడు అదె ప్రాబ్లమ్ అయితుంది చె
ఎందుకు సెకండ్ కానీ మా దగ్గర జెఎన్టియు బ్లాక్ కళ్ళు ఉంటారు వాళ్ళకైతే సెకండ్ సాటర్డే ఉంటది ఫోర్త్ సాటర్డే కూడా ఉంటది
అవునవును కేయూ వాళ్ళకే హాంబ్లింగ్ ఉ
మనకు సెకండ్ సాటర్డే ఇవ్వడానికి కూడా ఇది అవుతున్నారు.
అవచ్చు మెల్లగా మన కూడా ఇస్తే బాగుంటది ఇంకా మీ రూమ్మేట్స్ అందరు బావున్నారా
యా అందరు బావున్నారు
ఊ ఇంకా
చెప్పాలి నువ్వే చాలా రోజులు అయితుంది మనం మీట్ అవ్వక
ఊ అవునవును ఈసరి పక్క మీట్ అవ్వాలి అవునవును
హు
అదే అనుకుంటున్నాము ఒక గెట్ టుగెదర్ ప్లాన్ చేద్దామని
యా య ప్లాన్ చేద్దాం పక్క అంటే ఇప్పుడు మన అందరికి సెమిస్టర్స్ అంటే ఇప్పుడు అందరికి సెమిస్టర్స్ అయిపోయినాయి కదా వీకెండ్ ప్లాన్ ఏట్
అవునా ఓకే
మంచిగా
మేము కూడా అదే ప్లాన్ చేస్తున్నాం బాగున్నాడు బాగున్నాడు తను కూడా బాగున్నారా మీ మీ ఆ ఓకే ఓకే మీ మీ అన్న బాగున్నాడా
ఆ బాగున్నడు ఏ
అక్క బాగుందా
ఆ అక్క కూడా బావుంది మొన్న లాస్ట్ టైమ్ చెల్లి బర్త్డే అయినట్టుంది కదా
వెళ్ళలేకపోయినా అసలు అప్పుడే సేమ్ ఉండే ఆ వెళ్ళే వీలు గాలే మ్
అయ్యాయో మరి తర్వాత మీట్ అయ్యావా అట్లీస్ట్
ఆ తర్వాత టూ టైమ్స్ వెళ్ళొచ్చినా కలిసి వచ్చినా
అవునా ఏం గిఫ్ట్ ఇచ్చావే
ఏం గిఫ్ట్ ఇవ్వలే తనకి ఇంకా డ్రెస్సెస్ కావాలంటే తీసుకుంది వెళ్లిన అయితే
అయినా నీలాంటి అక్క దొరకడమే పెద్ద గిఫ్ట్
అంతే అంతే ఇగా
ఉ
ఇంకా మరి రేపు మళ్ళీ కాలేజ్ కి వెళ్ళడమే
ఆ రేపు కాలేజ్ కి వెళ్ళాలి
మ్
అంటే వెదర్ చాలా హాట్ గా ఉంటుంది కదా
అవునవును
అ ఇ కొంచెం ఇబ్బంది గా ఉంటుంది క్లాస్ లో కొంచెం బాగా వేడిగా ఉంటుంది
మా సార్ గురించి చెప్తే రూమ్ మారుద్దాం అంటడు వస్తడు ఐదు నిమిషాలు చెప్తడు ఆ టెన్ మినిట్స్ ఏమో ఫ్యూచర్ గురించి చెప్తడు వెళ్ళిపోతడు అదే క్లాస్ అయిపోతదిగా ఆఫ్ అన్ అవర్ అదే అయిపోతది టెన్ మినిట్స్ ఏమో ఏదో రాపిస్తాడు ఇగా గ్లాస్ అంతే
అదే బెటరె బాబ్ ఇంకా ఇప్పుడు సోది చెప్పి చంపే బదులు కొంచెం బెటరే అది షాపింగ్ కి వెళ్దామా వన్